హలో
ఉ
ఇగా కూర్చున్న నువ్వేం చేస్తున్నవ్
మీ ఆయన ఆఫీస్కెళ్ళిండా
వెళ్ళట్లేడు ఉమ్ చాన రోజులు అయితుంది అంటే ఆ ఈ మధ్యల పండు గలకు మాక్క హెల్త్ బాగాలేదని అటు ఇటు తిరుగడమే సరిపోతందే
అవునా అయితే ఏమైందంటే మదీ గ్యాస్ అయిపోయేటట్టుంది గ్యాస్ సిలిండర్స్ దొరుకుతలేవంట కదా అయితే ఒక ట్వంటీ డేస్ బిఫోరేమో మా మా అత్తమ్మ వాల్ల కొడిక్కి గ్యాస్ ఇట్లా అయిపోతే ఇద్దామని అనుకున్నం మాకుంది కదా వాళ్ళకైపోయింది ఇద్దాం అనుకోని బుక్ చేస్తే అప్పుడు రా లేదు అప్పుడ్రాలేదూ సడన్ గా ఈరోజు ఆ గ్యాస్ అతను ఫోన్ చేసిండు వొస్
ఆహా
ఇగా అనుకుంటున్నాం ఒక ఎక్స్ట్రా గ్యాస్ తీసుకొని అల్లనన్నా నింపుకొని పెట్టుకుంటే
కొనుక్కొని పెట్టుకోండి అంటే ఎవల్దట్లే నింపుకుంట్రూ వాళ్ళ మొద్దు ఇన్నే ఉందా హా
గైతే చుక్కలు గన్పిచ్చేటివి
ఆహా
జా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ట్రా హలో
అ చెప్పవే
ఏమైంద్రా మధ్యలా
ఏం లేదు మా మ్ అంటే మాకు ఊర్లో గాజులాంటే వొస్తది అయితే ఇగ నార్మల్గా చిన్న చిన్నా వస్తువులేమన్న తీసుకుందామని
ఓ పాప క్ తీక్కోండి పండగలన్నీ అయిపోయినైగ మళ్ళింకేమన్నా పండగలున్నాయా మీకు
ఇప్పుడంతలా పండుగలనేటివి అంటే నెక్స్ట్ మంతూ ఉందంట పండుగా
అవునా అవును నెక్స్ట్ మంత్ మా ఊర్లో కూడా అనుకుంటున్నారు ఎమొ దేవత పండుగంటా అదీ నీకు తేల్సా మీ ఊర్లే దే ఏ పండుగ
పెద్ద మైసమ్మ అంటే సవార్లచ్చమ్మ అని కూడా అంటారు
అవునా అది దే ఎన్నో ఇయర్స్ జర్పుకోవాలంటరు కదా పండుగ ఫైవ్ ఇయర్సా త్రీ ఇయర్సా
ఫైవ్ ఇయర్సు గాజులంత మీడ ఫైవ్ ఇయర్స్ ఒకసారి జర్పుకుంటరూ అంటే ఇప్పుడు కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ జరుప్తరూ తర్వాత
కొకసారేమో బ్రేక్ దీస్కోనీ ఫైవ్ ఇయర్స్ కొక్సారి మళ్ళీ చేస్తరు కావచ్చు కదా
ఆ అట్లా చేసి మాట్లాడ్తరూ ఆ అంటే మాట్లాడ్తరు పండుగ గురించి మాట్లాడుకొని డిస్కష్రన్ చేస్కోనీ తర్వాత పండగ చేస్కుంటరూ పెద్దమన్షులందరూ ఒక కాడుండి డిసైడ్ అయితరన్నట్టు ఏ ఎప్పుడు చేస్కుంటే బాగుంటది అదీఇదని డిసైడ్ అవుతారు ఆ తర్వాత
ఆహా చేస్కుంట్రా అంటే దానిగ్గూడేమన్నా ఆ ఏమంటరూ పండగంటే చుట్టాలని పిల్చి ఏమన్న అట్లా ద్వజ స్థంబం లా కన ఎట్లా ఎట్లా జర్పుకుంటరా పండగ
మ్ నార్మల్గా అంటే ఏమనుకుంటరంటే నార్మల్ గా తీస్కుంటరన్నట్టూ నిర్ణయాలు ఆ పెద్ద మనుష్లందరూ ధ్వజస్తంభం అంటే అది ఒక ఒకసారి లేపంగనే ఇంగ అవ్సరం లేదు మళ్ళీ ఆ చేయడం ఫెస్టివలు ఈ యా పెద్దమ్మ నైసమ్మ పండుగనేది ఆ అందరు కలిపె చేసుకునేది నవే
అవునా ఇగ చ ఈ వీక్ లో మాకు గుడా ఒక బర్త్డే పార్టీ ఉంది
అసల్ ఎవలంటే రాత్ర ఉన్నారా గోట్లున్నయమ్మా ఉ మీ ఆ చెప్పవే
వినురా కొంచెం మాట్లాడేటప్పుడు
అదే వింటున్నా గానీ అదే ఆ ఎప్పుడు చేద్దామ అను అంటున్నరు అంటున్న
ఆ ఈ థర్టీకి ఉంది బర్త్డే వెళ్ళాలి వెళ్లి అక్కడ ఆ ఊర్లో చాలా దోమలు ఉం అంటే నైట్ ఎట్లా స్టే చేయాలో ఏందో ఈ బర్త్డే కాబట్టి వాళ్ళు బాధపడతారు అని ఎళ్తము
ఇగ దాయ దార దార పోత దార ఎండైతంది
ఏ ఆ దోమలు పిల్లలకెంత ఇబ్బంది అయితదో వెళ్లి రావాలి
ఓ అంటే ప్చ్ మీ సొంతం మేనమామ వల్ల కొడుకు గదా తను మొన్న మి బాబ్ బు బర్డే అప్పుడు వొచ్చినప్పుడు పాపం మా అబ్బాయికి హెల్తు బాలేకుండె ఎట్లున్నది ఇప్పుడు
అవునా ఇప్పుడు సెట్ అయిండు బానే ఉన్నడు ఉమ్ ఇగ వెళ్ళాలి వాళ్ళు రోజు కాల్స్ చెస్ స్తున్నారు ముందే రావాలి టూ డేస్ ముందే రావాలి నువ్వు అని కానీ పిల్లలు ఎసుకొని నీ అక్కడ అసలే ప్చ్ కంఫర్టబుల్గా రూమ్స్ అన్ని చాలా బాగుంటాయి కానీ దోమల గురించి అక్కడ బాధ దోమలు బాగుంటాయి ఎంత ఫ్యాన్స్ పెట్టినా ఏసీ ఉన్నా ఏది ఉన్నా దోమలు మాత్రం కన్ఫ
ను బాడుకోవాల
మళ్ళీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అయ్యి అసలే ఊ అదే వచ్చింది బాద
హెల్త్ ఇష్యూస్ వొస్తా ఉంటాయి గదా మరి దోమలు కుడితే
అదే ఆ అందుకనే ప్చ్ ఏం మా సార్ అంటున్నడు ఎళ్ళి స్టే చేయాలంటే కొంచెం ఇబ్బందే ఉమ్ నేను నేను అదే రోజు సాయంత్రం వొస్తా మీరు ముందే ఎళ్ళండి కావాలనుకు కుంటే ఊ ఒక ఒక నా నైట్ అట్ల ఉండి వొచ్చేద్దాము మళ్ళీ పిల్లలకు జ్వ రాలోస్తి ది అంటున్నడు
అది గుడా వాస్తవమే గద క కోతే మీను ఒక్ ఒక పని చేయండి
హుమ్ మార్నింగ్ ఎల్తా మేమ్ మార్నింగ్ ఏళ్దాం అనుక్ ఆహా దోమతేరా దోమల బ్యాట్ ఉన్నాయి అవి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా నువ్వు చెప్ ప్పినట్టే నేన్ గుడా బ్యాగ్ లో అ దోమల బాట్ ఒకటి
అదే ఎట్లాగొ ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి వెంటనే వొస్తే గుడా వాళ్ళకి ఏం తృప్తి ఉంటది చెప్పు
అది ఇదే బాధ అయితుంది రమ్మన్నప్పుడు ఇప్పుడు ఉండట్లేవు అని అంటే అగ కొత్త ప్లేస్ అయి నిద్ర వట్టదు ప్లస్ దోమలు పడుకుందామన్నా దోమలు ఉంటున్నాయి అది వొచ్చింది ప్రాబ్లం సరే ఈగ ఎల్లాలి తప్పదు గదా ఎల్లి ఎట్లనో అట్ల ఒక్క రోజు స్పెండ్ చేసి వొస్తే బర్త్డే వాళ్లంతా మంచిగా జరిగితే పార్టీ ఓకే వాళ్ళ చుట్టాలు గుడా చాలా మంది వొస్తున్నారు అన్నారు ఇగ ఎట్లుంటందో ఏమో అందరిలో
చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఉన్న కాడ ఇదే సమస్య
మళ్ళీ నీకో విషయం ఊ పక్కనే మళ్ళా మా పెద్దమ్మ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ పిల్లలిద్దరుంటారు ఇక్కడికి పోకుంటే మళ్ళీ అక్కడికేళ్ళకుంటే వాళ్ళు ఫీల్ ఐతరు వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళందరోస్తారు అక్కనే అం అందరు ఒక్కూర్లోనే ఉన్నరు నా రిలేటివ్స్ అంతా
అబ్బా ఇట్లైతే చాలా ఇబ్బందనిపిస్తది
ఒకరి దగ్గరికి పక్క పక్కనేనే మళ్ళీ పక్క పక్కనే పెద్దమ్మ వాళ్ళదున్ను మా మామయ్య వాళ్ళది ఇగ ఇక్కడికేళ్తే ఆటోమేటిక్గా అక్కడ్కోచ్చిందని తెలుస్తది
ఫ్యామిలీ ఇబ్బంది పడ్తుది తెల్సా అట్లా
మొన్న సడన్గా వాళ్ళు ఫీవర్ ఓచ్చింది చిన్నోనికి కానంటే సడన్గా వెళ్ళిన రా రా అని అంటే వెళ్ళేసరికి మా పెద్దమ్మప్పటికే ఫస్ట్ వాళ్ళింటికేళ్ళిన వీళ్ళింటికేళ్ళకుండా వెళ్ళి వాళ్ళ కన్బడి బాన్ అన్నవాని మాకోచ్చినా ఇక అటేళ్ళకపోయేసరికి మా పెద్దమ్మ చాలా ఫీలై అయింది
అయ్యో అట్లా ఏగ చూడు ఇక ఆయన వాళ్ళేమో దగ్గర దగ్గర ఉంటారు ఇప్పుడు వాళ్ళు కు పరిస్థితులున్నారని నువ్వు వెళ్ళినవుగానీ నువ్వు ఏమన్నా కావాలని అంటే ఏదై క్యానికి సంతోషానికేతే వెళ్ళ వెళ్లలేదు కాదు
మళ్ళని అందరినీ కలవాలి ఇగ పనిలో పని అక్కడనే అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు ఇగ వెళ్ళి అందరినీ కలిసి ఆ బర్త్డే చూస్కుందమని చూస్తున్నా
ఇగ ఇ మొన్నపోయినపుడే
ఆ మొన్న పోయ్నప్పుడు
మొన్న పోయ్నప్పుడే వాళ్ళు ఫీల్ అయ్యరేమో
అంటున్నావ్
ఇప్పుడు పోయ్ అయిన మంచి తృప్తిగా వళ్ళతోటుండి రారాదు
ఉ ఇంక మొన్నేళ్ళినప్పుడు పెద్దమ్మ వాళ్ళకైనా కనపడ్డగాని అమ్మమ్మ ఇంటికిళ్ళలే అమ్మమ్మే నా దగ్గర వచ్చి ఇంటికి రావా అనడిగింది అడిగితేగ టైం లేదే ఆయన డ్యూటీకి టైంమైతాందంటాడు అని చెప్ప చెప్పి వచ్చేస్నాయిక అమ్మమ్మకి కనిపించి
కాదు నాకర్ధంకాదు ఆయన డ్యూటీకి కాదు ఆయన డూటీకేళ్తాన్నప్పుడు సరే నువ్వయితే వెళ్ళు నేను ఒక టూ డేస్ ఉండి వస్తా అనిను అనొచ్చు కదా అందరోకే
టూ డేస్ గాదు రా నే నన్ను వన్ వీక్ వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి ఏందంటే పిల్లలక్కడ సతాయిస్తారు నాకు వినరు ఒక్కరై వేరే ముగ్గురు పిల్లల్ కాబట్టి అసలు నాకు నాతో నవ్వదక్కడ వాళ్ళని మేనేజేయడం ఎందుకంటే ఇంకా వాళ్ళకిద్దరు చిన్న పిల్లలు మా పేదోమోలింటి ఇక్కడ వాళ్ళకు మా అన్నకిద్దరు చిన్న పిల్లలు ఉహ్ వీళ్ళతోనే ఎక్సట్రా జూడిగా ఎటు చూసినా ఫైవ్ ఫైవ్ మెంబర్స్యాడ్ అవుతారు వాళ్ళ అందరినీ జూస్కోవాలి వలే ప్లస్ వీళ్ళల్లరి ఒకలేడుస్తే ఒకలేడుస్తారు నేను ఒక్కదాన్ని ఎట్లా క్యారీ చేయగల్గితే మళ్ళీ నీ ఆఫీస్కోచ్చిండనుకో ఇంత దూరము నేనోక్కదాన్ని ఎట్లా చూస్కోగల్గుతా కనీసం నా పనులు నేను చేసుకోలేను ఎంత చుట్టాల్దేగ్గరికి కొంతమంది దగ్గరోతరు వాళ్ళు కొంతమంది దగ్గరకి పోరు నా నా వల్ల నిజంగా గావట్లే మళ్ళ అందులో ఒకటి ఏళ్ళి ఓచ్చిన ప్రతిసారి అక్కడ దోమల వల్ల ఏదోక రకంగా సిక్కైతల్లు పిల్లలంతా అదొకటి బాధ అందుకు అందుకనే నేను ఆయనోచ్చినప్పుడే ఆయనతోనోస్తా అని అంటున్నా మళ్ళట్లా ఫీవరోచ్చినా కూడా నన్నే అంటాడు
కానీ ఈ సరీ పక్కడ్బందీగా తీసుకునిపో దోమతేరలు దోమల బ్యాట్లు అవన్నీ పట్టుకునిపో ఏముంది బ్యాగ్లో పెట్టేస్కోని మ పెట్టుకని పెట్టినావంటే అంటే పడుకున్నటప్పుడు ఓన్లీ నైటైమే కదా ఒక నైటైమ్ రెస్ట్ కిగా తీస్కోకుండా
టెమీ ప్రాబ్లమ్
ఆ నైట్ టైమ్ ఒక్కసారి ఎట్లనో ఆ ట్లా అడ్జస్ట్ అయ్యి అయిపోతది ఇగ
హు మ్
ఏం జెసున్నావ్